ఆయి ఏం చేస్తున్నావు
నేను అంతేరా దొల్లుతూ ఉన్న నిన్న నా రూమేటు స్టోరీ పెట్టింది చూసావా
ఎంత లావ ఉందో అమ్మా నాకు
కదా అయినా బాగుందా దాంట్లో చూడ్డానికి దాంట్లో కొంచెం పర్లే ఆ డ్రెస్ మన అదే ఆరెంజ్ ది మనం ఆడ తీసుకున్నాం కదా ఆమె ఫోటోల్లోతీ అలా ఫోటో తీసుకుందామే
అసలేం బాలే బాగవేసుకోలేకపోయారా కొంచం
ఉ ఆ ఏందో ఎట్ల ఇయర్ రింగ్స్ బాగునే ఉన్నాయి అనిపించింది కొంచెం పెద్దవేమో వేసుకుంది జు
ఇంకా యేసుకొని బాలే ఆ డ్రెస్సుకి సెట్ కాలే
ఉమ్ ఏంటో ఆమె టేస్టీ వేరేలే అమ్మ ఎలా వచు చూడదది ఆ వాచ్ ఎవడైనా తీసుకుంటాడు దాంట్లో
చూట్లేవ అంత వాళ్ళంటి వాళ్ళ అంకులు ఎవరో ఉన్నారు అత్తా బావ ఎవరో అనుకుంటా
మ్
ఫోటో ఏసింది కఫోటో అయితే పెట్టినది
ఏం పెట్టింది చెప్పు
అదే నువ్వు చెప్తున్నాగా ఫోటో ది సింగల్ ఫోటో పెట్టింద నీకు
ఆ నేను సింగిల్ ఫోటో గురించి మాట్లాడుతున్నా నేను చెప్తుంది సింగల్ ఫోటోరా
ఎవరితోనో పెట్టింది అది చూసింది
అది అది యాద్ పెట్టిందో నాకు తెలీదు కని నేను అంటుంది సింగిల్ ఫోటో మ్
ఈ రోజు అద జ
ఏంట్రా మ్ పిచ్చా ఏంటి సాంగ్ ఎందుకు పాడుతున్నావ్ ఇప్పుడు
ఊరికే
అ సరిపోందమ్మా
ఉరికే ఊరికే ఊరికే ఇంకే
మాట్లాడ్ర అంటే సాంగ్ బడుతుంది ఈమే ఎల్లిపోయినావ వానిజేయలే
మ్ హు అమే మొన్న కాల్ చేసి గేమ్ కి రమ్మనింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాల్ లే మెసేజ్ లే
ఆమే బేస్ ట్ర అరె ఆమెకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒక్క ఫ్రెండ్ అంతా ఏదో ఒక ఫ్రెండ్ సరిపోతుంది కద ఇదిే చేయాలి అదే చెయాలి అని ఏం లే గో విత్ ద ఫ్లో
ప్ ఇడికి
ఆ
వీళ్ళు వెళ్ళారు విళ్ళంత
ఓహో ఎక్కడికి వెళ్తారు ఇంకా
నాకెవరు ఏం చెప్పలే నాకెవరు ఏం చెప్పలే
మ్ హు హ ఇంకా
చెప్పు రా ఇంకా
కొంచెం ఫోన్ సరిగ్గా పెట్టుకొని మాట్లాడు హ కొంచెం వినిపిస్తుంది కొంచెం వినిపి
ఇసరి ఇట్లనే పెట్టుకున్నా అది ఎందుకో తెలియదు అట్ వినిపిస్తుంది
అ ఇంకేంటి మీ మమ్మీ ఫోన్ చేయలే
చేసానుకో నిక్ పోనికే ఏం చేస్తున్నావు్ అంతా మీ హాస్పిటల్కి వెళ్ళు ఒకవేళ అట్లే ఉంటే తలనొప్పి మీేర అతిమీర ఇతిమీర అని అడిగారు ఆ అంతా ఓకే అంతా ఓకే అని చెప్పిన
మ్
అంతే ఇక్కడ వచ్చేసిన
మ్ హు మ్ నాకు ఇంటికి వెళ్ళాలనింది
నాకు వెళ్లాలని ఉంది ఇంకేస్
మ్ ఇప్పుడే నేను ఇట్లున్నా అంటే ఇంకా జూలై లో ఉండే ా ఉంటనో లేదో కుడా డౌటే కానీ ఉండాల్ ట్రాజులైలో
ఓ పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లోనే ఎట్లుండేదో ఏంటో అమ్మ నాక్
ఆ
పెళ్ళాయ్యాక హస్బెండ్ ఇంట్లోనే ఎట్లుండేదో ఏంటో
జాబ్ చెయ్
చేస్తాం కానీ వాళ్ళ ఇంట్లోనే ఉండేకి ఒకలా ఉంటది సేమ్ పి జీ లానే ఉంటుంది నిమ్ పొంగానే కదా ఏం డిఫరెంట్ ఉంటుంది ఆడ అంత మనకు తగ్గినట్టు ఉంటుంద ఎం టి నార్మల్ ఇట్లే ఉంటుంది హాయిగా
అవును ఈడంటే మన ఇష్టం వాళ్ళు వండి పెడితే మనం తింటాం ఇక్
అంత కలల్ కనొద్దు ఇంకా అ జనరేషన్ రాలే
ఇక్కడమ్మ తల్లి నేను చెప్తుంది ఇక్కడ వాళ్ళు చేసి పెడితే తింటున్నాము అక్కడ పోతే మనమే వంట చేస్
ఇంకా బట్టలు ఊతుకాలే అందార్ది ఊత్ కాళీ షూస్ వట్ ఎవర్ వషింగ్ మిషిన్ అయినా చేయాలి కదా ఇంకేమో అద్ దానికంత దాని చేసేసుకుంటుందా ఎంటి
ఇంకా అది వేయాలి అంతే ఇంకేం చేయలేమని ది రోబోట్ ని పె రోబో క్లీనర్ ఉంటారా
ఒక మనుషులు పెడితే అదొక ఎక్స్పీరియన్స్ అంత కూడా చేయకోపోతే ఇప్పుడే ఇప్పుడే ఎంత లేజీ ఉన్నాము అంటే ఇంకా అప్పుడు అది చేయకపోతే అం కడిగేకి కూడా ఎవరైనా పెట్టుకోవాలి ఇంకా
హ
అంత లేజీ అయిపోతాం చూసుకో నిజము నేను కొంచమే అంతే
మ్ చూస్కో మరి ఏంటో బ్లాంకెట్ ఉతికి స్నానం చేసేద్దాం అంటే వర్షం వచ్చేసింది అప్పుడే
వర్దలనే నిన్న నైట్ ఎంత పెద్దగ పడిందో వర్షం
అవునా పడింద నిన్న ఓ నాకు ఆ రోజు కనిపినే అర్థమే కాలే నేను ఫుల్గా పడుకున్నా అయినా ట్వెల్కి పడుకున్నారా నేను ట్వెల్ ట్వెల్ థర్టీ అలా మ్ ఇంకా చెప్పు
ఏముంది రేపటి నుంచి మళ్ళీ కాలేజు
మ్ నాకైతే అస్సలెళ్ళాలని లేదు ఆ టూ డేస్ అప్పుడే అయిపోయింది మళ్ళీ వన్ వీక్ ఇంకా వాళ్ళు ఏమనా కోడింగ్ స్టార్ట్ చేసేస్తే అంతే ఇంకా బుర పగిలిపోతుంది
ఆ వాళ్ళకి ఉన్నారు చూడు ఆల్ఫా బ్యాచ్ వాళ్ళు వాళ్ళకి ఆ ఫస్ట్ డే నుంచి ఇప్పడు వరకు కోడింగ్ అంట మనకు మాత్రం అన్ని డేస్ ఉండవు కదా
ఉంటుంది
వాళ్ళకున్నంత రోజులే మనకు ఉంటుందా
ఇప్పుడు అయిపోయిందిగా ఇప్పుడు యాప్టిట్యూడ్ ఇంగా రెండు రోజులె యాప్టిట్యూడ్ ఉండేది తర్వాతని ఇంకా మేబీ మనకి ఇంకా కోడింగ్ స్టార్ట్ చేస్ తరంగుంట మ్
మనక్కరెక్ట్ గా పోతుందిలె ఫస్ట్ కోడింగ్ యో వర్కంటే బోరేపాడే
ఆ నాకు ఇప్పుడు ఇంకా తల నొప్పి స్టార్ట్ అమ్మా తల్లి అ కోడింగ్ నాకు రాదు నువ్వు స సోది
కోడింగ్ని ఆ రోజుది ఆరోజు నేర్చుకోవాలి ఆ రోజుది ప్లస్ తో కొషన్స్
ఏంటి
కల్ డైలీ త్రీ త్రీ కొషన్స్
మ్ అవును
డైలీ త్రీ క్వషన్స్ అంటె థర్టీ డేస్ కి థర్టీ ఇంటు త్రీ నైన్టి కొచన్స్ నేర్చుకోవచ్చు
ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసేది నేర్చుకో చెప్పడం కాదు చెప్పేది ఎన్నైనా చెప్తాం చెప్తున్నాము కూడా చేసేదేంలే ఏమో ఇంట్రెస్టే లేదమ్మా ఏ చేయడానికి కానీ అన్ని కావాలి మా మమ్మీ చూస్తే నిన్న నైట్ ఫోన్ చేసి ఈ సిక్స్ మంత్స్ లో జాబ్ తెచ్చుకొని నన్ను పిలిచ నన్ను పిలుచుకో అక్కడికి అంట ఎట్లాయితుందలా నాకు తెలుసామె అక్కడ ఉండలేకపోతుంది అని ఏంటో అర్థమే చేస్కోరు పాపంమామె ఎంతైనా అర్థం చేసుకుంటుందిలే ఆమెకు అక్కడ ఉండాలని లే పోతే నా నేను టూ డేసే ఉండలేనను తెలుసా అక్కడ ఏమో ఇంక మా మమ్మి అది కాక ఇప్పుడు మేమున్న హౌస్ లో
చరా మనం ఎందుకురా ఇట్లున్నాం
ఏంటో తెలిద్ర డిస్ట్రాక్షన్స్ అవేమో డిస్ట్రా క్షన్ అర్ధమే కావట్ల నాకేం లేదమ్మా నాకు కా నేను కావాలనుకుంటే నా నేను టైమ్ డివైడ్ చేసుకుంటా దానికి దీనికి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏమి కంప్లీట్ గా అవాయిడ్ చేసేస్ తన్న అసలు తన్ని వాడు పట్టిచ్చుకొనే పట్టిచ్చుకొను అలా ఉంటను ఉంటా ఏంటో ఉడుకోటి పెడుతుంది ఇప్పుడు ఇప్పుడేమో
నాకు చలేస్తుంది చూడు
మ్ సరిపోఇంది
ఇంకెక్కడ దొరకులే ప్లేస్ కళ్ళు పెట్టుకోడానికి
దొరకలే ఇ ఇంకా నేను ఎంత వీయడ్ గా పడుకునేది చూస్తే నువ్్వ అంతే ఇంకా ఇంత హాయిగా ఉంటుంది తెలుస అలా పెట్టుకొని పడుకుంటే నీకు అర్ధం కాదు పంట ఇట్లా బాగుంది ఒకే బెడ్ రెండు బెడ్లు పోయిన ఒకే దాన్ని పడుకోడానికి మ్ హు ఇదేదో ముందే చేస్ తుంటే ఇింగా రెషా ప్రశాంతంగా పడుకునేదన్ని దొర్లి దొర్లి
ఆ మధ్యలో ఎలా పెట్టుకుంటావ్ అది అది తాగుల్తూ ఉండదా ఒక పక్క బెడ్డు ఇటు పక్క బెడ్డు మధ్యల గ్యాప్
గ్యాపు ఉండదురా ఇది బ్లాంకెట్ తీసి రెండు దానికి వేసేస్తా అప్పుడు ఉండదు గ్యాప్ మేబీ కదా మ్ హు మ్
మళ్ళీ దానికి అలవాటు పడిపోయి ఎవరైనా వచ్చాక సింగల్ బెడ్ పైన పడుకోవాలంటే కష్టంగ ఉంటుంది
ఏం చేయలేము అప్పుడు ఇంకా అడ్జస్ట్ అవ్వాలంతే అద వస్తనే ఒ పక్కా వస్తారు
మీ ఫ్రెండ్ ఎప్పుడుొస్తాడంట ఈ రోజు వస్తాడా అక్కు రేప్ కాలేజ్ వచ్చేద ఆ అవ్
ఏమి
నేను ఈ రోజు వస్తాడేమో అనుకున్నా
ఎడికోస్తాడు ఈరోోజు సూటోకా బ్యాగ్ళూరుక తెలీదు అది ఈ ఫోర్ పాయింట్ ఫై మ్ బాయ్